నమస్కారం అండి
హలో
హలో నమస్కారం అండి ఇనిపిస్తుందా హలో
హ ఇనిపిస్తుంది
బాగున్నారండి ఏం చేస్తున్నారు
అ ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నమండి ఇప్పుడే ఇంకా
విం విం వినిపిస్తుందాండి మీకు క్లారిటీగా మా వాయిస్
ఆవ్ ఆ వినిపిస్తుందండి మొత్తం వినిపిస్తుంది ఏమంటే కొంచెం లేటుగా వస్తుంది రిసీవ్ అవుతుందంతే ఓకే అండి మీరు మీరమన్నా రీసెం ట్ గా ఏమన్నా టూర్ కి వెళ్ళారండి ప్లేసెస్ కి ఏదన్నా
ఆ వెళ్ళామండి నేను అరుణాచలానికి వెళ్ళాను
సోపోటెల్లారా
హ లేదండి అందరూ ఫ్రెంస్ తో పాటేళ్ళము
ఓకే అండి ఎన్ని రోజులు వెళ్లారు ఒక్కరోజేన
ఆ లేదండి సా మేము ఫస్ట్ బ బస్ బుక్ జేసాము డైరెక్ట్ ఇక్కడ బ్యాంగ్ల్యూర్ నుంచి వెళ్ళామండి మేము ఓకేనా అక్కడ ఒక ఫోర్ హవర్స్ లోపు ఫోర్ ఫైవ్ అవర్స్ లోపు అక్కడ అరుణాచలం లో ఉన్నామండి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకి అక్కడ రూమ్ తీసుకున్నాము అక్కడ వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి అదే గిరి ప్రదక్షిణ చేయ్యాలి గదండి
అవుడ
కిలోమీటర్ గిరి ప్రదక్షణ సో ఇంకా ఫోర్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ చేస్ స్తామండి ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం అయితే కాల్ కళ్తాయి కదండి వెళ్ళీ చేయలేము ఎలాగో వట్టి కాల్ తో వెళ్తాము కదా తప్ప లేకుండా అట్లా ఆ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేశామండి గిరి ప్రదర్శన నైన్ టెన్ కల్లా అయిపోయిందండి ఫోర్టీన్ కిలోమీటర్స్ అది కొండ చుట్టూ తిరగాలండి
అవునండి మేము ఇప్పుడవరకు ఎల్లేదు అండీ
ఆ
ఇప్పటి వరకు వెళ్ళలేదు వెళ్ళాలనుకుంటున్నాము
అవునా ఎళ్ళండి పెద్ద టెంపుల్ ఫేమస్ ఒకసారైనా ఆ టెంపుల్ కెళ్ళాలి లైఫ్ లో అని ఆ చా ఎక్కువ విన్నానండి నేను
ఆ బట్ మనం అనుకుంటే కుదరదు ఆయనే కా శివునాజ్ఞా ఆ దేవుని ఆజ్ఞ ఉండాలి
ఆవునండి నేను యి య్యో టూ త్రీ టైమ్స్ బస్స్టాండ్ వరకు ఎళ్లేసి వెనక్కోచ్చానండి నేనైతే బస్సు దొరక్క ఆ అది పండగ టైమ్ సో ఫుల్ అయిపోయింది దొరక్క వె క్కొచ్చానండి సో అదే అంటారు కాదండి మనం ఆ దేవుడు ఆగ్ఞలేందే ఏదైనా కాదు అని సో హ హ వన్ ఇయర్ రనుకుంటాం అంటే వన్ ఇయర్ తర్వాత వెళ్ళానండి నేను
ఓకే
ఆ
అక్కడ స్పెషల్ అంటే ఫ్రీనేేనా ఆ రూమ్ ఏవన్నా ఫ్రీగా ఇస్తారా
ఆహా అ లేదండి పే పే చేయ్యాలండి అంతా బయట ఫోర్ రూమ్స్ హే అండి
ఓకే
ఆ టూ థౌసండ్ అండి రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ పర్ డే అంటే ఫుల్ డే ఇవ్వరండి వాళ్ళు జస్ట్ మార్నింగ్ ఫ్రెష్ అయ్యేసి లగేజింగ్ ఎట్లైనా మేము అక్కడ ఉండం కదండి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళిపోతాము ఆ లగేజ్ మాత్రమే అక్కడ ఉంది మళ్ళీ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ కల్ల వెకేట్ చేసేసేయాలి ఆ
లేట్ అయితే ఇంకా టూ డేస్ దా
అ హ టూ డేస్ దంటే ఒక ఏదో రిక్వెస్ట్ చేస్తే ఒక వన్ అవర్ పెట్టించుకుంటారు లేకపోతే ఆ అంతో ఒక టూ హండ్రెడో త్రీ హండ్రెడో ఎక్కువ కట్టమంటారండి
ఆ
ఉమ్
అక్కడ ప్రసాదం ఏమి ఫేమస్ అండి ప్రసాదం ఏమన్నా ఫ్రీగా భోజనం పెట్టారా
ఫ్రీ భోజనం అయితే ఏం లేదండి ఆడా
అంటే దేవుణ్ణి గుడీలో కూడా పెట్టలేదండి
ఆ ప్రసాదం ఏం పెట్టరండి కొనుక్కొని తినాల్సిందె అది
ఓ
ఉమ్ మన తిరుపతిలో అలాగ కాదండి అక్కడ తిరుపతి అయితే ఫ్రీ ఫుడ్ అన్ని ఉంటాయి. ఇక్కడేమంటా ఫ్రీ ఫుడ్ ఏమి ఉండదు. ఏమంటే ఆ టెం పెద్ద నాలుగు చి చుట్టూ నాలుగు గోపురాలుంటాయండి గుడి చుట్టూ ఆ అక్కడ అమీ తెలుసా అండి త తమిళనాడు అయినా కూడా ఎక్కువ అన్ మన తెలుగు వర్డ్స్ ఎక్కువ ఉంటాయండి టె టెంపుల్ లోపల గుడి లోపల పోయినా గుడికి ఆ చెప్తారు కదండి గోడలకి స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ బయట వచ్చేసి తమిళ్ లో చెక్ంటారండి గుడి లోపలి పోతే ఆ గుడి లోపలి పోతే అన్ని త తెలుగులోని తెలుగులోనే ఉంటాయండి మళ్ళీ ఆ ప్రతి షాప్ కి ఎక్కడెల్లా తెలుగు వర్డ్స్ ఏ ఉంటాయ్ తమ్ తమిళే చిన్నగ ఉంటాయండి
ఓకేనండి అంటే తెలుగునే ఎక్కువ ఉంటారు కాని న వాట్సలు
ఆ అవునండి
మేము కూడా రీసెంట్ గా వెళ్ళామండి. ఇక్కడ తిరుపతికి వెళ్ళాము. బట్ మా ఫ్రెండ్స్ కొత్తా అనమాట ఒకసారి కూడా వెళ్ళలేదు.
ఉహు ఆమెన్ నాకు అక్కడ ఏమో అనిపించిందిటె ఎవరైనా వాళ్ళ స్టేట్ లాంగ్వేజెస్ కి ప్రయరిటిస్తారు కదండి. ఇప్పుడు తమిళనాడు అయి ఇక్కడ సపోజ్ కర్ణాటక వాళ్ళు కన్నడ లాంగ్వేజ్ కి వాళ్ళు ఎక్కడైనా వర్డ్స్ అది కనిపి నా తీసేపిచ్చేస్తారు. తెలుగు అక్కడ అలా కాదు తమిళనాడు అయినా ఆ ఎక్కువ మన తెలుగు వాళ్ళలే ఉంటారండి. అక్కడ ఎవరు చూసినా తెలుగులోనే మాట్లాడుతుంటారు.
అవునండి ఓకే
మీరే టెంపుల్ కల్ల ఎల్లారా
అదే అండి మేము రీసెంట్ గా వెళ్ళింది. అదే మా ఫ్రెండ్స్ తో పాటు తిరుపతికి వెళ్ళాము. వాళ్ళకి కొత్త అనమాట మేము నేను కూడా అప్పుడప్పుడు వెళ్నాను కానీ ఇప్పుడు రేర్ గా అంటే లేట్ గా వెల్లేసిన బట్ బాగుందండి. ఎందుకంటే వాళ్ళు నా తెలిదు కదా ఇప్పటి వరకు ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతేకాకుండా అక్కడ ఫ్రీ అండి మొత్తం ఫ్రీ టికెట్లు ఫ్రీ టోకన్లు ఫ్రీ ఫుడ్ అంతేకాకుండా ఒక టోకన్ కు ఒక లడ్డూ అనేది ఫ్రీ అనేది అలా మొత్తం ఫ్రీ అండే ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ బాగా ఆ దేవస్థానాన్ని బాగా పైకి తీసుకుని వస్తుంది. టిటిడి ది అంతే కాబట్టి మేము ఇక్కడ నుంచి మేము బెంగళూరు నుంచి వెన్నమండి నైట్ వెళ్ళేసి పొద్దున్న అక్కడ దిగాము. ఫోర్ ఫైవ్ ఏమో అవుతుంది పో తెల్లరుజామున ఐదు గంటలు తర్వాత అక్కడ ఫ్రెష్ప్ అయ్యేసి, ఎనిమిదిన్నరక అలా క్యూలైన్ లో నిలబడ్డామ్
ఓకే మీరు టికెట్ ముందుగానే బుక్ చేసారండి.
లేదు లేదు లేదండి. బుక్ చేసుకోలేదు. అప్పడికీ వెళ్లేసి ఫ్రెష్ప్ పోయేసి భూదేవి కాంప్లెక్స్ ఉంది కదండి. ఆ అక్కడికి వెల్లేసి ఆ ఎనిమిదిన్నరక ఏమో క్యూ లైన్ లో నిలకొన్నాము. బట్ వాళ్ళు టోకెన్ ఇచ్చేది స్టార్ట్ చేసేది వన్ గంట ఏమో అవుతుందంట స్టార్ట్ చేసేది మేమి ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం కదా క్యూలైన్ లో అందుక కోసమే నేను మాకు తొందరగానే దొరికేసినాయి రెండు గంటలకేమో దొరికినయ్ ఆ టికెట్ లు తీసుకొని ఇంకా వాళ్ళు మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ అనేది రేపొద్దున ఎనిమిది ట్లకేమో దర్శనం ఇచ్చారు అందులో
అవునా మీకు త్వరగానే దర్శనం అయిపోయింద అండి. లేకపోతే
అవునండి త్వరగానే అయిపోయిందండి. ఎందుకంటే టోకెన్ తీసుకున్నాం కదా. అందుకోసమే ఒకా పొద్దున్నే మేము
ఆమెను మీరు ఇది మెట్లెక్కలేదా అండి అలి
ఆ ఎక్కినమండి ఆ కంపల్సరీ ఎక్కాలి కదండి అల్పిరి మెట్లు ఎందుకని కంపల్సరి లేదు బట్ ఫస్ట్ టైమ్ ఎల్లినాం కదా వాళ్ళని పిల్చుకొని ఆ బాగానే ఉందండి ఎక్స్పీరియన్స్ మాత్రం ఎందుకంటే అక్కడక్కడ నిలబడి రెండున్నర గంటలోనే ఎక్కేసినమండి ముగ్గురే అండి ఎల్లింది నాతో పాటు ఇద్దరు వచ్చారు అంతే ఆ వేరే వాళ్ళ వస్సుండే బట్ వాళ్ళకి వర్క్ కుండిరాలే వాళ్ళతో పాటు బట్ రెండున్నర గంటలో ఎక్కేసినమం గా మెట్లనేవి తొందరగనే
ఓకే బట్ అక్కడా బాగుంటుందండి కొండ పైన మిక్ లో టెంపులు
అవునండి ఎందుకంటే అదొగ వేరే ప్రపంచంలాగ ఉంటుంది పైకెళ్ళేస్తే టెంపులనేది
అవునండి
ఓకే అండి మీరెళ్ళార్ అండి తిరుపతికి మీర్ తిరుపతికెళ్ళారండి హలో
హాల్లో హలో
హలో అండి మీర్ వెల్
ఆ వెళ్ళామండి మేము సేంమీలాగే ఫ్రెండ్స్ తో వెళ్ళామండి
ఓకే అండి
ఇంకా అండి మాకు అదే టికెట్ కొంచమూ ఆ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయింటే దగ్గర దగ్గర మధ్యాహ్నము వన్ స్టార్ట్ చేసాము సాయంత్రం నైట్ సిక్స్ దొరికిందండి మాకు టికెట్
ఓకే అండి
మళ్ళీ సెవెన్కే ఆ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము
ఆ
నైట్ దగ్గర దగ్గర ఫోరో క్లాక్ త్రీ ఓ క్లాక్ అయిందండి స్టెప్స్ ఎక్కే లోపు మేము వెళ్లిండేది ఎయిట్ టు నైన్ మెంబర్స్ వెళ్ళామండి ఫ్రెండ్స్ అంతా
ఓ చాలా మంది వెళ్లారు అలాగైతే బాగుంటుంది
ఆ ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ ఉంటేనే
అవునండి చాలా మంది ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే అందరు ఒకేసారి ఎక్కాలంటే అవ్వదు అల్సిపోతరు కొంతమంది ఎనర్జిటెక్గా ఉంటారు
ఆహ్
ఆ
ఇంకాండి మాకి మళ్ళీ దర్శనం అయితే త్వరగానే అయిపోయిందండి అక్కడ సీ ఫుడ్ ఫ్రీ అంత ఫ్రీ రూమ్స్ ఉమ్ బట్ నేను అలానే ఎక్స్పెక్ట్ చేశానండి అరుణచలంలో గుడ అలానె ఉంటుందేమో అని బట్ అక్కడ ఎం
అదేననే అనుకొని నేను ఫుడ్ అడిగిన అండి అందుకొసమే ప్రసాదం ఎవన్
లెదండి ఏం ఏం ఫుడ్ ఏం పెట్టరండి
ఓకే అండి అంటే మొత్తం అన్ని కర్ సో ఊర్కే వెల్లేసి దర్శనం
మాముల్గ మనకు ఒక థౌజండ్ లోపే అయిపోతుంది అంటె బెంగళూర్ నుంచి మిక్ ఇక్కడ బసిల్ బొడ్ రూప అనెగ్రహార అని తెల్స అండి
ఆ ఆవును విన్న అండి
ఆ అక్కడ మీక్ బస్సుల్ దొరుకుతయ్డి డైరెక్ట్ అరుణచలంలొనే దింపుతయండి ఉమ్ అక్కడ ఏ స్తయ్ బె అ మిక్ అరుణచల్ క దింప్తయ్ అక్కడ మీరు రూమ్స్ వాళ్ళే ఇస్త ఉంటారండి రూమ్స్ ఏమైన కావాలా రూమ్స్ అని ఉమ్ అది ఒక్క బుసినెస్ కదండి వాళ్ళకి ఆ ఉ ఆ లేకపొతే మనం ముందైన బుక్ చేసుకోవచ్చండి
సరే అండి ఈసారి వెల్తం కంపల్సరీగ ఎల వెల్ అన్ చుస్తున
ఆ
ఓకే అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు
అ ఆ మీకు ధన్యవాదలండి
ఓకేండి ఓకేనండి బాయ్ అండి